ఏదో ఒకటి పొ బయటికి పో నువు
చాల్ బాగుంది
ఫై మినట్స్
హలో
అలో
ఏం జీతనవన్న తిన్నవ
తిన్నను నువ్ తిన్నవ
తిన్నా ఏం చేతనవ్
పెయింటింగ్ ఏతన్న
ఆహా ఏం కూరండిరు
ఆలుగడ్డ టమాటా
ఆహా
గ్రౌండ్ కు వోలేనువ్ ఉ
గ్రౌండ్ కు వోలేన్నా
ఎందుకు
సనిగాడు ఉన్నడా అలో
ఏమైంది
సన్నిగాడు ఏం జేతండు
సన్నీ కాలిగనే ఉన్నడు ఏం చెయట్లే
ఆహా తిన్నాడ అంటా నా అన్నం
ఆ తినే ఇటే వచ్చింది
ఆహ బయటికి పోదాం మని చెప్పిండు మరే ఏం చేస్తా అన్నా అని
బయటికి పోతల ఎటూ
మేమా వాడు ఫోన్ చేపించుకుంటాడంట నేను కుకు రాజ్ ఇచ్చేది నాకు సూదులు ఈ పించుకోవాలే
ఆహా
అందుకే బయటికి పోదామ అని ప్లాన్ ఎత్తానామ్
ఆ
కానీ బండి సెట్టు కాట్ లే
అడిపో ఎలా వరద వకా అది
పైసలు కోట్ట రాదు పిట్రోల్ కి
నువ్వె రెప్పుడొచ్చినస లే
నేను ఫోర్ డేస్ అయితాంది వచ్చి
ఆహా ఎగ్జామ్ అయిపోయేగానే ఎమ్మట్ నే వచ్చే షినా
ఆ సాయంత్రం వరకు దిగిన పోయిండు
అ
ఆంటే వేయంద అటుపనీకి
ఆ పయింది నువ్వు తిన్నావ అన్నం తిన్నావా
తిన్న ఇద్ద అన్న అది ఎన్ని పైసలు వత్త యే ఆ
తెలవదే నాక్ కూడా
ఆహా ఇప్పుడు మళ్ళా నీ నీ దానికి కాల్ చేయొచ్చు కదా
చేయచ్చు చేయి
చేయొచ్చా
ఆ
ఆ అయితే ఒకే లే
అంటా
మా మొన్ననే ఆ అన్నతో మాట్లాడిన వెంకి అన్నతోనే టాస్కులు లే మొ వత్తే చెప్పు అన్న అఅంటే ఇప్పుడే తీసి చూసేసరికి టాస్క్ వచ్చింది
ఆ ఆ
అల్లవల్లి గడ్డ తీసుకుంటావా
ఏమద్
ఆ
ఉండొద్దు
ఆహా ఏం పెయింటింగ్ ఇత్తన నువ్వు
వేంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిది
ఆహా ఏమైనా ట్రిప్పులు ప్లాన్ చేసుకుంటారా మరి
చేతనం పోవాలనుకుంటానమ్
కడికి
కుంటాను
తిరుపత ఎంత ఎంత తీసుకుంటారు మనీ ఓ ఇంకన్న
ఇంకెన్న వచింద
ఇంకన్నా కాల్ చేతండు
నీకా
నాకు కాల్ చేసి ఎత్తిన మళ్ళా కట్ చేసినా ఇక
మళ్ళ ఎదులే
ఆహా ఇంకేంటి మన సంగదులు
ఇర్లేదు
పనుంధ నికు
లేదు
ఆ
లేదు
ఏ నిజం చెప్పు నీకు లేకుండా ఉంటదా హలో హలో
హలో నిజంగా లే లేద్దా
ఒ బ్యాగ్ పోయింధే
ఆ
ఓకే ఇంకా వన్ మినిట్ ఉంది కదా
చలేద్దా
ఆ చాలా
చాలు చాలు
సరిపోతుదా అది ఇన్షాలనవుగా హలో
చల్ చల్ ధా
ఐదు నిమిషాలని మళ్ళీ నాలుగు నిమిషాలకి రమ్మంటారు వత్తాను
కూల్ వాటర్ వునయ మి ఇంట్లో వునయ్ గిన్నంది నిజంగానే కావాలంటే
నో తను అంకులు వాటరివా
నన్నా
టైమ్ ఐపోయింది అదే ఇగ ఐదు నిమిషాలు అయిపోయింది.
అవునా
ర